హలో
ఆ హలో హాయ్ అండి బాగున్నార
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి. ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు?
నేను ప్రజెంట్ ఇంట్లోనే ఉన్నానండి
ఓకే
తిన్నరా
మ్మ్ అయిందండి మీదైందా
ఆ అయిదండి మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అండి
నాకు బిర్యానీ ఇష్టమండి
బిర్యానీయా నాకు కూడ బిర్యానీ అంటేనే ఇష్టము. బాగుంటుంది కదండి బిర్యానీ
హహ బిర్యానా నాన్ వెజ్ లో వచ్చేసి బిర్యానీ కబాబ్ అంతే
ఓకే మటన్ బిర్యానీ
తెల్లేదు మరి అంత సిన్ లేదు నకి ఆ మరి మీకు
నాకు చికెన్ ధమ్ బిర్యానీ అంటే ఇష్టము మటన్ కూడా నేను బాగా తింటాను ఇంకా కబాబ్ గో విషయానికి వస్తే ఇంకా కే ఎఫ్ సి ఉంటుంది కదా సో అదే అంటే బాగా ఇష్టం అండి మీరు తినరా కె ఎఫ్ సి సి
ఆ నేను కే ఎఫ్ సి తింటా నాకు కూడా ఇష్టమే కానీ ఎక్కువ ఆ బాగుంట ఉంది కానీ ఎప్పుడైనా బయటిక వెళ్ళినప్పుడు బట్ వీక్లీ వన్ టైమ్ అలా చేసుకునేదింటే ఇవే ఎక్కువ ఎప్పుడన్నా బయటకి వెళ్ళినప్పుడుయితే కె ఎఫ్ సి తింటా
మేము మామూలుగానే ఇంట్లో ఇంట్లోనే చేసుకుంటామండి కే ఎఫ్ సి అంటే బయట ఫుడ్డు అంత సేఫ్ అతి కాదని చెప్పానని మా పిల్లోడి కోసం ఇంట్లోనే చేస్తాం సమా కే ఎఫ్ సి ఉమ్ బిర్యానీ కానీ
హుహ అన్నీ అట్లయితే అంత హోమ్ మేడ్ అనమాట అట్లయితే
ఆ అవునండి
ఆ ఇంకేంటండి వంటలలో ఏం స్పెషల్గా చేస్తారు మీకు ఆహా మీరు ఏం స్పెషల్ గా చేస్త సర్లే అంటున్నా
నేను ధమ్ బిర్యానీ అండి
అవునా
ధమ్ బిర్యానీ వెజ్ లో చ్చి మేము ఎక్కువగా తినేదంటూ ఏమి ఉండదండి ఎక్కువ నాన్ వెెజ్ హే
ఓకే
ఓకే ఇంకా ఇంకేం ఫుడ్ అంటే ఇష్టమండి
నాకా నాకుొచ్చేసి వె వెజ్ నాన్ వెజ్లు అయితే అదే ఆ బిర్యానీ కబాబు అలా చింకా చికెన్ లాలిపప్పు అంటే ఆ సాస్ లో రో రోస్ చేసింటారు కదా అది అదే రెస్టోరెంట్ గల్ త ననేది వ అది తింటా అంటే మామూలుగా బిర్యానీ ఇంట్లో జేసుకుని తింటాం కదా రెస్టారెంట్కి యెళ్తే ఇంగ అది జేసుకుంది అ ఇంగ వెజ్ లో అంటే ఇంగ ఏమేమ్ పన్నీర్ సటైమ్స్ అంతే సమ్ టైమ్స్ ఇంగ స్వీట్ అంటే ఇకా గోధుమల పైస గోధుములు పాయసము ఓలిగా
ఆ
మ్ మీరండి
నేను మామూలుగా అయితే సేమ్య పాయసమే కానీ ఎక్కువ అంటే పాలు అవి వేస్తే తాగుతాను నార్మల్గా అంటే అంత లైక్ చేను ఇంక అది తప్పితే కేసరి బాగ తింటాను రవ కేసరి సేమ్యా కేసరి ఆ యా యా
ఆ ఏ
అయితే బాగుంటుంది గాబట్టి అయితే బాగా తింటాము ఇంకా అంటే సంగటి నాటుకోడి పులుసు బాగు ఇదా సో ఇంగా అదే ఎక్కువ ఇష్టము
అలవాటు లేదు ప్లస్ బాడీ కూడా ఎక్కువ హీట్ అంట గదా అది
అవునవును
క్కువ నేనేం తినను
అంటే మేము కూడా ఎప్పుడు తినము ఏదో మోస్ట్లీ ఫెస్ట్ స్టివల్లు అలాంటి టైం లో అయితే తింటాము ఏదన్నా జాతరలు అట్లాంటివి అయితే
ఉమ్ ఏం ఏ జతర ఫేమస్ అండి
ఏంటండి
ఏజా తరు ఫేమస్సు అంటి
మా ఊర్లో వచ్చి గంగమ్మ జతారండి చుట్టుపక్కల ఆ చాలా గ్రామాల నుంచి చాలా మంది వస్తారు హు చాలా ఫేమస్ తన మాట ఇంకా అట్లాంటప్పుడు కో పోటేలు మట్ పోతులు అన్నీ కొడతాం కాబట్టి ఇంకా అందరూ వస్తారు కదా జనాలు ఇంకా అప్పుడు తింటాం అనమా
హుహ ఫుల్ నాన్ వెెజ్ ఫుల్ నాన్ వెెజ్ ఇంకా అప్పుడే యాట్ యాటలు పెడతారు కదా యాట్లు పెడతారు గదా ఆ హా ఆ ఇంకా
మామూలు టైం లో కూడా కూడా మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది
ఓకే ఆహా
వెజ్ కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వము నాన్ వెజ్ అట్లీస్ట్ ఎగ్గన్నా ఉండాలి రమ్మంటా
ఓహు హా వీక్లీ ఫైవ్ టైమ్స్ ఆ
ఏంటండి
వీక్లీ ఫైవ్ టైమ్సా
ఆ ఉంటుంది ఓన్లీ మండే మాత్రం తినను మిగతా అన్ని రోజు ల్ జ్లో ఉంటుంది
ఓకే ఓకే
మీరే తింటారు
నేను వీక్లీ ఒక టూ టైమ్స్ అండి అ ంత ట్యూస్డే, సండే అంతే అప్పుడే తింటాను బట్ మెయిన్ గా అం టే ఓమన్ డే ఫ్రైడే, సాటర్డే ఈ త్రీ డేస్ తినను
ఓకే
మ్ ఒక్కొక్కసారి ఫ్రైడే కూడా తినేస్తాను అప్పుడు తినబుద్దు అయితే లేకపోతే లేదంటే ఇద తినను బట్ మైండ్ కంపల్సరీగా అంటే సాటర్డే, మండే ఉంట తినను
మరీ మర్చి న్నట్టుగా తినేస్తాను సాటర్డే అయి తే మండే అయితే అట్లే గుర్తుంటాది
ఓకే ఓకే
అవు
అయితే ఇంకేంటండి
ఇంకేమి ఇష్టం మీకు ఫుడ్ టెమ్స్లో
హ ఏ స్ట్రీట్ ఫుడ్స్ ఐస్ క్రీమ్ ఐతే అండి ఐస్ క్రీమ్ చంటడి స్ట్రోబెర ఫ్వర్ ఐస్క్రీమ్ అ మూ చట్ చిన్న ఇచ్చువైతే హాట్ చాక్లెట్ కూర్కుంటాడు కదా
ఓకే
అది ఎక్కువ ఇష్టం అట్లీస్ట్ బ్రౌనిక్ కేక్ అయినా బ్రౌనిక్ అయినా తింటా
నాకు వెన్నెలా ఇష్టము మళ్ళీ ఇ వెన్నెల ఎక్కువ తింటాను ఆ తప్పి తే అమెరికన్ డ్రై ఫ్రూట్ తింటా
ఊఊ
ఇంకా అంటే జ్యూసెస్లో అయితే ఫ్రూట్ సలాడు ఇంకా ఈ ఎన్ని నాకి అవిధా ఎక్కువ
ఊహు అవునదేమో క
ఇంట్లోనే ఫ్రూట్స్ తీసుకోవడము పైనాపిలు ఆ లైఫ్ వాటర్ మెలను
ఉ
అవే ఎక్కువ ఇంట్లో ఉండేటివి
ఓకే
అన్నీ తెచ్చుకొనేసి ఒకేసారిగా కోసి పెట్టుకొనేసి ఐస్ క్రీము ఐసేసి బాగా కలిపి పేసి తినేషినమంటే ట్టదే బాంటది
ఊ ఉ
ట్రై చెయండి మీరు గూడా ప్పడన్నా బాగు
అంటే ఫ్రూట్స్ చేకి ఐస్ క్రీమేడమా
ఆ గోధుమ ఇది ఉంటాయి గదా పోమో గ్రనేట్ ఆ గింజల్ లు తర్వాత యాపిల్ సన్నగా కట్ చేసుకొని అమ్మ ఆ అరటిపండు అవి కట్ చేసుకొని ఇంకా ఇంకేదనా ఫ్రూట్సు ఆరంజ్
ఊ అది నార్మల్ త కర్డు కస్టర్ చేస్తారు కదా దాంతో
అది కూడా చేస్తారు అదే బావు ఉంటుంది ఐస్ క్రీమ్ ఉంటుంది కదా బటర్ స్కాచ్ కగానీ లేకపోతే వెన్నెలాగానీ తీసు కొనేసి భగా
ఆ మామూలుగా ఐస్ క్రీమ్ ఐస్ ఐస్క్రీం పార్లర్ లో అంతా గడ్బడగ ఐస్ క్రీమ్ అంతా ఫస్ట్ ఆ డ్రై ఫ్రూట్స్ వేస్తారు ఫ్రూట్స్ వేస్తారు మళ్ళకి ఐస్ క్రీమ్ ఏస్ స్తారు ఆ అవన్నీ ఇస్తారు
పెళ్ళి వాళ్ళు కలిపి తినకుండా మనం ఇంట్లోనే చేసుకొని హెల్దీగా ఉండడం
హ అట్ల అయితే మీరంతా హోమ్మేడే మిక్ టైమ్ ఉంది బాగా చేస్కొన్ తినేసి కేక్ తిన్నారా
టైం అని కాదు ఆ ఇ ఇంకెప్పుడో ఒకసారి టైం పాస్ గమ్మని కూర్చో ఉంటాం కదా సో అట్లాంటప్పుడు అట్లా చేస్ కొన్ని తినేస్తే తినేసేయడం అంతే
ఓకే ఓకే హా
తమ్మిము
హు హు
అది బాగుండే మనము బా తమ్
అ
ఉ అదే అండి
ఇంకా ఇ కేం ఫుడ్స్ చేసుకుంటారు ఇన్ ఇట్లో వెజ్ ఐటమ్స్లో అయితే
డే టైమ్స్ అయితే నైట్ బేబీ కార్న్ మంచూరియన్ చేశాను
ఓకే
రోజ నతే మన చూడాల
ఏమో అండి అంటారు కాని నేను ఎప్పుడు తినింది లేదు
బాగుంటది బేబికన్ మం మంచూరియన్ బేబికార్న్ డ్రై ఫ్రై డ్రై ఫ్రై భలే ఉంటది పెప్పర్ డ్రై ఫ్రై
ఓకే నాకు చేయడము చేతగాదువి
హ చాలా ఈజీ ప్రాసెస్ ఆశలకు
ఇకే
హ చాలా ఈజీ ప్రాసెస్
యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారా
అంటే ఫస్ట్ నేను ఒకసారి రెస్టారెంట్ లో తిన్నాను హ మళ్ళీ ఇంట్లో ట్రై చేసిన యూట్యూబ్ లో చూసి హ
ఏమో ఇంట్లో వాళ్ళంతా అంత లైక్ చేయరు సో ఇంకా మనము తినడము అంతగా లేదన్నమాట
ఓకే లేదండి కానీ మరి ముస్త్రోము సోయా తేనే ఇలాంటి రోజు తిన్నాను నేను
ఆ నేను మష్రూమ్ తింటా మష్రూమ్ అంటే చాలా అంటే ఇప్పుడుండే మష్రూమ్ కాదు కానీ ఒకప్పుడు వర్షాలు పడి తె ఉరుములు ఉరుమి తే ములుగా పోలాలో కదా సో అంటే అధిఅయితీ మా పొలంలో వచ్చేటివి అవి ఇప్పుడు అవి తీసుకొనేసి మంచి చిగా అమ్మో వాళ్ళు చికెన్ చేసినట్టే ఉంటుంది ఆది తింటే చాలా
మినిమం మా హస్బెండ్ కోసం ఒకసారి చేసిపెట్టినను అంతే కానీ నేను తినలే మరి
ఓకే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి
లేదండి నాకు మష్రూమ్ ఫ్లేవర్ అన్నా సోయాబీన్ బీంస్ సోయాబీన్స్ ఉంటాయి కదా ఆ ఫ్లేవర్ అంటే ఎందుకు నాకు సెట్ అవ్వడం లేదు
డి
హు హు ఉమ్ సమే హాట్ బిట్ చి నేను చేసేకి పోను ఇంకేమన్నా మా హస్బెండ్ వాళ్ళకి అలా ఏమైన్నా కావల్సి వెంటనే అప్పుడు చేసేస్తాను ఓకే అండి నేను కొన్ తర్వాత కాల్ చేస్త
ఆ ఓకే ఓకే ఎమ్ అమ్మా